హలో
హలో
బాగున్నావా
బాగున్నాను నువు బాగున్నావ
ని బాగున్నావా ఏం చేస్తున్నావు
ఏం చెయట్లేను గట్టిగా మాట్లాడి వినిపిస్తలేదు
బోన్ చేసావా ఆఫ్టర్నూన్ అన్నం తిన్నావా ఆఫ్టర్నూన్
తిన్న తిన్న నువ్వు
నేను తినేసా ఏం తిన్నావ్.
ఎంతిన్నావ్ నేనా నేను మంచూర్య నువు
నేను బిర్యానీ తిన్నా
ఎట్లుంది బిర్యానీ
కాలేజ్కి ఎళ్తున్నావా
ఎలాలీ బిర్యానీ ఎట్లు ఎట్లుందంటున్న
బిర్యానీ బావుంది.
స్పైసీగుందా
రీసెంట్గా ఏవన్నా ట్రిప్స్కి కెళ్ళావా
ఉహ్
రీసెంట్గా ఏమన్నా ట్రిప్స్కి వెళ్ళావా
పోలేదు నువ్వు
ఎక్కడక్ నేను వెళ్ళలేదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా.
గోల్కొండక్ బోధం అనుకుంటున్నా.
ఎప్పుడెలాల్ అనుకుంటున్నావ్ గోల్ కొండాతో నిక్ నచ్చే విషయాలేంటి
గోల్కొండ లో ఫొటోస్ దిగడం అంటే ఇష్టం. నాకు ఇంకా ప్లేస్ ఎలా ఉంటదో తెలిదు నాకు అడుగుపోయి చూస్తే గానీ తెలుస్తది.
ఓకే నువ్వు ఒక్కదానివే వెళ్ళాలనుకుంటున్నావా
లేదు ఫ్రెండ్స్
ఏ ఫెండ్ అ
నువ్వు. నీకేమనా ఉన్నాయా ప్లానింగ్స్
నాకేం లేవు మా ఫ్రెండ్స్ ఎక్కడికినా వెళ్దామంటే. వెళ్దాం అనుకుంటున్నా.
ఉహ్ హు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు.
తెలీదు వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఎప్పుడు ఎక్కడికంటే అక్కడికి
ఓకే ఈరోజు ఎక్కడికెళ్ళినావు, ఎక్కడ సైడ్ పోయినావ్, ఏం చేసినావ్.
ఈరోజు ఒక పని ఉంటే. బయటకు వెళ్ళాను
ఉహ్మ్ ఎంతవరక్ అయింది. మరి ఏం పని ఆది
పని పని అయిపోయింది గానీ
ఉహ్
పని సక్సెస్ అయినా కూడా హ్యాపీ లేదు. అ ఆ ఎ ఎవరిథింగ్ ఇజ్ ట్రైన్
తెలుగులో మాట్లాడు ఉహ్ హు
ఇంకా ఏంటి కాలేజ్ లో విషయ్ శేసాలు ఏమన్నా మెమరీస్ ఉన్నాయా.
కాలేజ్లో మెమరీస్ బంక్కొట్టే మెమరీస్ అయితే ఉన్నాయి.
బకు అడుత
హ
ఎప్పుడ దొరికవా అట్లా
ఎప్పుడు దొరకలేదు ఇ పడరకి
దొరికితే ఏం చేస్తారు
ఇంకేముంది ఏం లేదు సైన్ కట్టమంటే కట్ట్రావడం
ఎక్ ఎలా బంకు వాడతారు
ఎలా అంటే అలానే కాలేజ్ లో ఒక సైడ్ ఉంటందన్నమాట బకువటానికి మూడు దారులు ఉంటాయి ఒక సైడ్ ఏమో గోడదుంకి పోడానికి ఒక సైడ్ ఏమో చెట్లల్లో నుంచి పోడానికి ఒక సైడ్ ఏమో త నడుచుకుంటా నీక వస్తుంది
సెక్యూరిటీ ఉండరా బంద్ కొట్టేటప్పుడు దొరకరా మీరు
సెక్యూరిటీ వాళ్ళని కనిపెట్టకుండా సెక్యూరిటీ వాళ్ళ కనిపించినట్టు పోతారా కనిపించకుండా పోవాలా వాళ్ళు ఒకరి ఒకరు ఉంటే మనం ఒక సైడ్ నుంచి ఎస్ మబరిను
గ్రూప్ మొత్తం కలిసి పండతారా
గ్రూప్ మొత్తం అందరం ఒక్కరు కొడితే ఏం బాగుంటది అంతే ఒక్కరు దొరికితే బాగుండదు దొరికితే అందరం అన్నా దొరకాలి లేకపోతే ఊకోవాలి అంతే.
మంచిది
మీరు కొడతారా నీకు ఏంటి కాలేజీ లో మెమరీస్.
నేను బంక్ అప్పుడప్పుడు కొట్టాగాని నాకు భయం ఎక్కువ
కాలేజ్ లో మెమోరీస్ ఏంటి ఏమున్నాయ్
మెమరీస్ ఏం లేవు ప్చ్ అం తా అంటే మెమోరీస్ క్రియేట్ చేసుకునే అంత మూమెంట్స్ ఏం జరగలె ఆ లాస్ట్ మూమ్ పోయిన సంవత్సరం ఫెస్ట్ కెళ్లాం మేము మా ఫ్రెండ్స్
ఓకే
వెళ్లి బాగా ఎంజాయ్ చేసాన్ డీజే నైట్ కూడా ఉంది ఈన్నే డీజే రైట్ కూడా ఉంది
నా ఏ టైం వరకు ఏంజాయ్ చేస్నావ్
నేను ఆరింటి వరుకు ఉన్నాను మా ఫ్రెండ్స్ పదోన్నర వరకు ఉన్నారు
ఓకే ఏమేమి ఎంజాయ్ చేసినవు డ్యాన్సెసు సాంగ్సు
దు గానీ డ్యాన్స్ చేసిన వాళ్ళను జూశాను, ఫ్రెండ్స్ తో ఫొటోస్ దిగాను, అలా అటు ఇటు తిరు తిరిగా ఆ కాలేజీలో ఫుడ్ పెడితే ఫుడ్ తిన్నం, ఐస్ క్రీమ్ తిన్నం, ఐస్ క్రీమ్ బాగుంది.
ఓ ఐస్ క్రీమ్ కూడా పెట్టార మీ కాలేజ్ లో?
ఏస్ అవును
ఎది ఏ ఫ్లేవరు?
స్ట్రాబెరి ఫ్లేవర్ ఐస్ క్రీమ్.
వావ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ కూడా పెట్టారా
ఆ మిన్రల్ వాటర్ కూడా ప్రొవైడ్ చేసారు.
ఏంటీ?
మిన్రల్ వాటర్ గుడా ప్రొవైడ్ చేశారు క్లీన్ వాటర్ ఫుడ్ బాగుంది ఆ రోజు బిర్యానీ పన్నీర్ బిర్యానీ పెట్ట పన్నీర్ బిర్యానీ పెట్టారు. చికెన్ బిర్యానీ పెట్టారు. వంకాయ కర్రీ పెట్టారు. ఐస్ క్రీమ్ పెట్టారు. పీట్ పెట్టారు.
స్వీట్ ఏం స్వీటు
డబుల్కా మీట పెట్టారు.
ఓ బాగుందా మరి
బాగుంది స్వీట్ బాగుంది. ఐస్ క్రీమ్ బాగుంది బిర్యానీ గుడ బాగుంది.
ఆ అయితే బాగా ఎంజయ్ చేసిన్ అయి రేప్ అచ్చేటప్పుడు
బా చేసా
ఈ ఇయర్ ఫెస్ట్ పోతవా మరి కాలేజ్లో
నెక్స్ట్ టైమా
మ్
వెళ్ళాలనుకుంటున్నాం మేము మా ఫ్రెండ్స్
ఓకే ఎప్పుడంట ఫెస్ట్ మీ కాలేజ్లో
మార్చి ఎండింగ్లో ఉంటదన్నారు.
మార్చ్ ఎండింగా
హ్
ఎవర్ చెప్పింరు మార్చి ఎండింగ్లా అని
మా ఫ్యాకల్టీ చెప్పారు. మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఓకే ఓకే ఏప్రిల్ ఎండింగ్ ఆ అంతే మార్చ్ ఎండింగ్ మార్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్
అన్నారు చెప్పు నీకు నచ్చిన కర్రీ ఏంటి మా కాలేజీ లో మొన్న అయి బింద్రేషన్స్
నువ్వు పోయినా అ మరి
నేను వెళ్ళాను
హ
కొద్దిసేపు ఉన్నాను నేను ఇంకొ ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళాం కొద్దిసేపు ఉన్నాం ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు అక్కడ ప్రోగ్రామ్స్ వీక్షించి వచ్చాం
ఓకే
ఇది మెమోరీస్ కాలేజీ లో ఇప్పటి వరకు ఉన్నవి
ఓకే అ
పోలీ బాగా ఆడవా
హలీ ఫుల్ ఆడిన నేను
రంగుల పూసుకొని తంగులు పూసుకుందవా
పూసుకున్న
లేస్ మా వల్ల ఎదో నేను ఆడదామంటే నేను అడదామంటే మా ఫ్రెండ్స్ ఏం వద్దులే అని ఇన్ ఇంట్రెస్ట్ లేన మాట్లాడారు
అవునా
సో ఆల్ ప్రతిది వాళ్ళ వల్లే ఇయర్ కు ఒకసారి వస్తుంది కానీ ప్రతిది వాళ్ళ వల్లే ప్లాన్ చెడుపు
అయ్యయ్యో
చేద్దామంటారు చెయ్యరు
కే నువ్వా మీ ఫ్రెండ్స్ ఆ మీ ఫ్రెండ్స్ కాదు నువ్వే అనుకుంటా
నేనేం కాదు మా ఫ్రెండ్స్ ఇందాక్ కాలం వస్తుంది హైడ్రేటెడ్ గా వాటర్ ఎక్కువ తాగుతున్నావా
తాగుతున్నా నువ్వు
కుంటున్నావా
తీసుకుంటున్నా నువ్వు
నేను వాటర్ ఎక్కువ తాగుతున్నాను
ఓకే
బయటి కెళ్ళినప్పుడు గొడుగు తీసుకెళ్ళు
ఇప్పుడు ఎడాకాలంలో గొడుగు తీసుకెళ్తే అందరూ వింతగా చూస్తారేమో
ప్చ్ ఏం కాదు
హుమ్
ఆ ఇంకేం చేస్తున్నావ్ ఎలా జ సాగుతుంది లైఫ్
ఆ
ఎలా సాగుతుంది లైఫ్ రొటీనా ఇంకేమన్నా స్పెషల్ ఉందా
రొటీన్ గానే జరుగుతుంది
త ఓకే
నువ్ యాడున్నావ్
ఆ
నువ్ ఎక్కడున్నావ్
నేను మా హాస్టల్ కింద కెళ్తున్నా
ఓకే నువ్వు కిందికి రా నేను గుడా కిందికి వస్తా బయటికి పోదాం
ఆ ఓకే రా
ఎక్కడ పోదాం బయట
కోసం ఏది చేస్తాను
కాదు ఎక్కడ పోదామంటున్నా
ఎక్కడికో ఒక్కడికి వెళ్దాం కిందకి వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుందాం
స నువ్వేడికో ప్లాన్ చెప్తే మన పట్కోస్కుంట
అలా మంగల్పల్లి బస్ స్టాప్ వరకు ఎల్లే సోద్ధం
సరే సరే
సరే నువ్వు రెడీ అయ్యి కిందకి రా నేను వస్తా ఓకే బాయ్